ఆ వినిపిస్తుందండి
ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి హుమ్
ఏం చేస్తున్నారంండి
ఉ
ఈ రోజు ఏంటంటే స్పెషల్
స్పెషల్ అండి ఈ రోజ అండి
అవునం
నైట్ అయితే చికెన్ ఉన్ టున్ అండి ఆఫ్టర్నూన్ ఏం చేశారో వాళ్ళకే తెలియదు
మోస్ట్ ఇంకా పీజీ లో అన్ని సాంబార్ రైస్ కదండి ఇంకా
అదే బాధ అనిపిస్తుంది వస్తుందండి
అవునవునండి
హ
చెప్పండి చె ప్పండి
అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇంత ముందు మాట్లాడినట్టు ఆ వాళ్ళంతకు వాళ్ళు చూపిస్తాము జాబ్ ఇప్పిస్తాము సరేలే చేద్దాంలే అన్నట్టు మాట్లాడితే ఏం పర్ పర్వాలేదండి కానీ వాళ్ళ ఎలా ఎలా ఉంటారంటే అయ్యో ఇప్పుడా జాబ్స్ లేవ ఇంకెందుకు లే ఊరికనే వేరే జాబ్ చూసుకో ఇట్లా మాట్లాడతారండి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు రండి
అవి మాటలు మామూలేనండి ఇంకా
ఇంకా సూటి పోటి మాటలు మాట్లాడతారు చాలా హట్టింగ్ అనిపిస్తుందండి
నాది నిజమేనండి
అ
ఇంక ఇంకెలా అండి మనం సొంతంగా కష్టపడి తెచ్చుకుంటేనే అండి మనకి వాల్యూ ఉంటుంది ఒకరిని అడిగి ఒకరిని అడిగి తెచ్చుకోవాలంటే అంటే కొంతమంది మంచిగా తీసుకుంటారు బయట వాళ్ళు అయితే మంచిగా తీసుకుంటారు అయ్యో ఇప్పుడు జాబ్ చాలా కష్టంగా ఉన్నాయిలా కానీ ఏదో ఒకటి తనకి ఒక మినిమం అమౌంట్ వచ్చినా కూడా ఇప్పుడు చాలు కదా తన రెంట్ కట్టుకోగలదు తన ఇంట్లో కొంచెం ఇవ్వగలదు కొంచెం సేవ్ చేసుకోగలదు ఎంతో కొంత అవుతుది కదా మనక ఏం పెద్ద పెద్ద జాబ్స్ ఏంళ్ళు అడగలేదు కదా పెద్ద పెద్ద ాలలు కావాలని మనగలేదు కదా అని కొంతమంది ఆలోచిస్తారు మన రిలేటివ్స్ లో ఎలాగంటే ఆ వీళ్ళకిప్పిస్తే మరి వీళ్ళు గొప్పోళ్ళు అయిపోతారేమో బాగా డబ్బులు సంపాదిస్తారేమో మంచిదాంలోకి వస్తే ఇంకా ఆ పిల్ల ఎదుగుతదేమో అన్నట్టు వాళ్ళు బిహేవియర్ అనమాట అందుకు చూస్తాం చూస్తాం చూస్తాం అనే పదమే ఉంటది కాగాని చూడరు
అవునండి అది కూడా నిజమే
హ
అలాంటప్పుడు చెప్పడం ఎందుకో లేదంటే హట్ చేయడం ఎందుకో అ
అయ్యో అలా చెప్ప కాకపోతే వాళ్ళకి ఒక డే అనేది గడవదు కదండి వస్తస్తారు వస్తస్తారు పెళ్ళిల్ కానిద ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న ఇల్ ఓపెనింగ్స్ గాని వచ్చినప్పుడు మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నా మనం మనల్ని అడిగితే ఇంకా ఇ ఏం లేదు ట్రై చేశానంటే అవునుమ్ మా కంపెనీస్ లో జాబ్ వేకెన్సీస్ ఉంటే చూస్తానులే అని చెప్పడం ఎందుకండి అసలు
అది కూడా అందరు ముందర చెప్తారంండి సింగిల్గా ఉన్నప్పుడు చెప్పరు
ఇట్లా చెప్పే రకమా అండి అందుకేనండి నేను అసలు ఎవరిని అడగనండి నాకు వస్త నేను చేసుకుంటాలేకపోతే మహా అంటే ఒక రెండు నెలలు కలిగ ఉంటాను కదా లేకపోతే ఏదో దానికి చూసుకుందాంలే అన్నట్టు నాకు రిలేటివ్స్ అంటే నాకు అస్సలు పడరండి మీరు ఏమన్నా అనుకోండి కొంతమంది రిలేటివ్స్ బాగుంటారండి ఎంత కలిసిమెలిసి ఉంటారు. ఏదన్నా కూడా వాళ్ళ చెల్లికి ఇప్పుడుండి ఇప్పుడు బాగోస్తుందా అండి.
ఆ ఇప్పుడు ఓకేనండి
ఆ కొంతమంది రిలేటివ్స్ మంచిగా కలిసిమేలిసి ఉంటారం. డి కొంతమంది అలా ఉండరండి. వాళ్ళని చూసిన కలిసిమేలిసి ఉండావలని చూసినప్పుడు మా వాళ్ళలో ఎందుకు అబ్బాయిలా ఉండరు ఏదానికి తోడు రారు అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కొంతమందిని చూస్తే వాళ్ళ ఫ్యామిలీలో అందరు బాగుంటారు. ఒకరు చిన్నగా ఉంటే వాళ్ళని పై తీసుకొచ్చే రకంగా ఉంటారండి. కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటారు అంటే. పోతే పోనలే మనకెందుకు అవంతా అవసరమా అన్నట్టు ఉంటారు నాకు ఆ బిహేవియర్ నచ్చదండి
ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో వాళ్ళ కంటే రిలేటివ్స్ కంటే బయట వాళ్ళే చాలా మంచిది. అని అన్నట్టు అనిపిస్తుంది.
అయ్యో చాలా బట్ రండి బయట వాళ్ళు మనకి బయట వాళ్ళు చేసినంత సాయం మనకి బంధువుల్లో ఎప్పుడు రాదండి అయ్యో ఒక రోజు ఇంటికెళ్తే అన్నం పెట్టేది తక్కువండి.
అవునండి అన్నం పెట్టుకోకుండా కూడా అట్లాంటి బుద్ధి ఎందుకు ఉండాలండి అస చల
కదండి ఇప్పుడు పోయి మనం కూర్చున్నామ అంటే అదే మన ఇంటికి వస్తే మనం ఊరికే ఉంటామండి వాళ్ళ కోసం అది చేయాల ఇది చేయ్యాల అని టైమ్ టు టైం చేసి పెడతాము అదే వాళ్ళు అలా చేస్తారా.
పడతామండి
ఉన్నా లేకపోయినా అంటే ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో అయినా వాళ్ళకి తృప్తి చెందేలా మనం చేస్తం ఇస్తామండి కానీ వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే అన్ని ఉన్నా సరే ఏదో చెయడానికి బధకంగా ఉంటారండి ఇది చెయాలన్నాయి స్టార్టింగ్ లోనే మనల్ని అడుగుతారు తింటావా నువ్వు చేస్తాను అన్నట్టు అడుగుతారుని నాకు అది అస్సలు నచ్చదండి ఇప్పుడు చేసి పెడితే వాడు కొంచెం తింటాడు ఎక్కువ తింటాడు అది అనవసరం నచ్చితే తింటాడు నచ్చకపోతే సర్లే వేరే చేసి పెడదాం లేదాని జ్యూస్ తెప్పిద్దాం లే అనేదన్నా ఉండాలి కదండి
అది కూడా నిజమే అండి నేను ఏమంటున్నా అంటే మీరు చెప్పినది కరెక్టుగా నే ఉంది కానీ ఆ మన కి ఎలా అంటే మనకు లేకపోయినా ఇన్ ద సెన్స్ అంటే ఆ పాయింట్ ఎలా వస్తుంది అంటే నా ప్రకారంగా. ఇప్పుడు మనం వొండు కొని తక్కువ తింటామండి కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ తింటారో తక్కువ తింటారో మనకు తెలియదు కానీ వాళ్ళు ఫస్ట్ తిన్న తర్వాతనే మి మిగిలినది ఫుడ్ అది ఎంతైనా కూడా కొంచెం ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటాం కానీ అయ్యో వీళ్ళు వచ్చిన తర్వాత మేము కొంచెమే తిన్నాము అని ఎవరితో చెప్పుకోం కదండి
అవునవును
అట్లా చెప్పుకుంటారండి ఇంకా బయట అలా ఉంటదండి
అంతే అండి కొంతమంది. ఇవాళని మార్చలే అందుకే పట్టించుకోకూదండి ఇవన్నీ
ఆ
మీ బంధువుల్లో కూడా అలా ఉన్నారా అండి
ఉన్నది ఉన్నదే మా రిలేటివ్స్ లో ఉన్నారండి అందుకే చెప్తున్న ఆ ఇంకొకటి ఏంటంటే ఆ అ యాజ్ ఎ గర్ల్ గా ఏదనా సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఏదనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళకి చూసింటారు కదండి మనల్ని మనం ఎలా ఉంటాము మన వీక్నెస్ ఏడి మనం ఎలా ఫీల్ అవుతున్నాము అనేది వాళ్ళు చూసుంటారు కదా కళ్ళారా అమ్మ నాన్న
అవునండి
వాళ్ళ అయితే సర్లేనన్న పడుకో తిను బాగా అనేసి దగ్గరుండి చూసుకుంటారు కానీ ఇంట్లో ఎవ లేని సిచ్యుేషన్ లో అయ్యో ఇంకా నా వల్ల కావట్లేదు ఇం హాస్పిటల్ వెళ్ళాము అన్న టై లో రిలేటివ్స్ ఉంటారు కదా అట్లీస్ట్ వీళ్ళని అర్థం చేసుకుంటారు అని వాళ్ళ కాల్ చేసి పిలిచిన కూడా అయ్యో ఏం కాదులే కాసేపు పడుకో రెస్ట్ తీసుకో తగ్గిపోతుంది కాగాని దానిక ఎందుకు హాస్పిటల్ కూర్కనే ఇట్లా మాట్లా అంటారండి వాళ్ళకి ఏం తెలుస అండి ఆ పెయిన్ అలాంటిది అంతా ఏదనా ఫీవర్ వచ్చిన ఏదైనా సరే తగ్గిపోతుంది పడుకో ఇంకా
అంతే అండి ఏదో పెద్ద మనకి ఇంట్లో గతి లేనట్టు ఉంటద అనమాట
ఆ ఇంకా అమ్మా నాన్న ఎలా అంటే వాళ్ళు ఎప్పుడైనాటుగోల్ కలాకి వన్ ఓ కలాక్ కి కాల్ చేసి పిలుస్త అయితే వెళ్ళిపోవాలండి ఇంకా అమ్మ నాన్న అట్లా చేస్త తరు ఏమి అని అంటే వాళ్ళు ఉన్న చుటు మనం ఉండకూడదు అనేసి అంటారు
అవునండి ఇప్పుడు వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారని మనం అలా నేర్చుకోవడం తప్పండి అది కూడా మన ఓన్ మనకు ఉండాలి ఇప్పుడుెవరనా వస్తే మాట్లాడిచ్చు అంతే అయిపోతుంది అక్కడికి వాళ్ళు చేసినన్నారు కదా మనం ఇట్లనే చేయాలని ఎప్పుడూ థాట్స్ రాకూడదండి మనిషికి ఆ థాట్స్ వస్తే ఆ థాట్స్ వస్తే మళ్ళా ఆ అపోజిట్ మనం ఎవరికన్నా మంచి వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకు కూడా మనం ఇలా చేస్తే వాళ్ళు మనల్ని చెడ్డగా అనుకుంటారు వాళ్ళకి ఏం తెలుస్తుంది పలానా పర్సన్స్ వల్ల మేము ఇలా మారాల్సి వచ్చింది అన్నట్టు మనకు తెలుస్తుంది కానీ ఎదుటి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అయ్య ఏంట అబ్బా వీలని మనం చెడ్డ అవుతాం సో మనం స్టాండర్డ్స్ మనకు ఉండాలండి ఎప్పుడు
అవునండి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి
అంటే ఇంకా లైఫ్ కదండి ఇది
అవునవునండి చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నడి
ఉండాలని ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని చూసి అవన్నీ వచ్చాం కాబట్టి మాకు అర్థం అవుతుంది అన్నమాట
ఆ అంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఇప్పుడు బాగాస్తుందా అండి
కట్కట్ వస్తుందండి
ఇప్పుడుండి
ఆ ఇప్పుడు ఓకేనండి
ఆ ఆ అదే అండి నెట్వర్క్ ఏమన్నా సరే ఎ్గుని ఉండదండి అంతే
ఆ అవునండి
హ ఏంటండి ఇంక ఈ రోజు రూమ్ లోనే వండుకోకుండా ఏమన్నా బయటకన్నా వెళ్ళేసి వచ్చిండొచ్చు కదా అండి బయటికి వెళ్తే డబ్బులు వీకాల్సి వస్తుందనా
ఇంటికి వెళ్తేనా అండి
బయటికి వెళ్తేనండి
ఓకే బయటికి వెళ్తే అలా ఏం లేదండి నేను ఒకవే కఖర్చి పెట్ టాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఖర్చు పెడతానండి. కానీ చెప్పాన్. కదండి కొంచెం లెగ్ పెయిన్ ఉంది. అది ఒక్క తగ్గితే ఎక్కడికైనా తిరగచ్చండి. ఆ ఎక్కువసేపు నిలబడాలన్నా కూడా ఎక్కువ చాలా పెయిన్ వచ్చేస్తుంది. అందుకే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకున్నానండి.
అవునండి.
నైట్ అంతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వచ్చిందండి. అట్లా అయిపోయింది నా సిచ్యువేషన్ నిన నైట్
అయ్యయో కు అంత కష్టపడ్డారా అండి.
కాళ్ళు ఊపుకుంటూ ఎక్ససైజ్లు చేస్సారు కదండి. ఎప్పుడైనా గమనిచ్చారా ఎక్ససైస్ స్ యోగాస్ అలాంటివి నిద్ద్రనే యోగాలు చేస్సంటానండి నేనైతే నిన్న
అలా ఉంటే పాపం నిద్రలా పడతదండి.
ఆ ఇంకొకటి నాకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఇంత పెయిన్ ఎందుకు కానీ అమ్మ నాన్నకి నీస్ పెయిన్ ఉంటాయ్ కదండి. మోకాల నొప్పులు ఉంటాయ్ కదా. నిజంగా వాళ్ళు అయితే హాట్సాఫ్ అండి అసలు వాళ్ళు పెయిన్ కి డైలీ పనికి పోతూ మనల్ని పోషిస్తూ ఇలా వాళ్ళ లైఫ్ టైమ్ అంతా మనకే చ్ అంకితం చేస్తున్నారండి.
మన్ తోటిక్ మ లో టెన్ పర్సెంట్ కూడా లేదండి. మనకు
ఎట్లా ఉందంటే అంతా అట్లా ఇంగ జ జడ్ స్పీడ్ అయిపోతుందండి. ఫ్యూచర్ జనరేషన్ అయ్
అంతే అండి ఇంకా పిల్లలు మారుతారన్నమాట ఇంకా ఉ అయ్యో అస్సలు చేయరండి. ఇంకా సరే అండి బాయ్.
ఓకే అండి బాయండి.